హలో హలో బన్పిస్ తాల హా హలో ఆ వినిపిస్తా
ఏమి ఇస్తన్నా
ఏం లేదు ఇప్పుడే అయిపోయింది కూర్చున్నాం
అవునా రివ్యూ అయిపోయింది ఆ మా కూడా రివ్యూ అయిపోయింది న
అదే అయిపోయ తెరవ్యూ ఓ మా గైడ్ వచ్చిడు మేము చెప్పేటప్పుడు పిచ్చిదిేసింది వినిపిస్తలే
క్వన్ అరిగిందినా ఎందుయాదు
ఆ ఇప్పుడ వినిపిస్తా ఉంది
హ
అ
ఏమేం కోసం సారిగిడు
ఈ మ అడిగిడు ఆ ో ఐడి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ సత
హ
ఆ ఏమేమి ఉంటాయి దాంట్లో ఆడిన అదే టూల్స్ లో ఏమేమి ఉంటాయి అవి ఇ మేమో అడిగాిన లైబ్రరీస్ ఎక్కడ ఉంటది మొత్తం ఆడినాడి గురించ అడిగాండు
ఊహు
అయితే ముందు కామ వాళ్ళు ఇద్దరు ముందు ఇద్దరు కూూచారు కదా వాళ్ళు ద్దరి ఎప్ తార ఇగ అంతాల ఎప్ ఆమెని చెప్పింది ఇంకొక వాళ్ళు చెప్తురమే చెప్ప్పింది నాకేమో సగ సగ వినిపిత్తంది వాళ్ళ చెప్పేది ఆమె దగ్గరండది ఆమె చెప్పింది
ఉమ్ ఇక మొత్తానికి అయితే అయిపింది రివ్యూ
ఆ అయిపోయింది అమ్మ బాబోయ్ తలనొప్పి పోయింది కొంచెం మిమ్మల్ళ ఏం అడిగరా ఓ ఇన్పితలేదు హలో
ఆ ఇన్పిస్తుంది ఇప్పుడు ఆ మీకే మడిగిరు మల్లె
మాకు అడిగిండ్రు మా మేము ఎప్
చెప్పేటప్పుడు ఈ మైక్రో ప్రాసెసర్ కి డిఫరెన్స్ ఏంది ఉమ్ కా మైక్రో కంట్రోలర్ అంటే ఏంది దాని స్పెసిఫికే
మ్మ ఆ అదే గదా ఇన్పిస్తలే హలో విన్పిస్తలే హలో హ వినిపిస్తలే హలో హలో హలో వినిపిస్తలే నాకు విన్పిస్తలే అప్పటి నుంచి ఏమి వినిపియ్యలే నాకు అహ లేదు ఏం విన్పిస్తలే వినిపిస్తలే ఏమై